హలో ఏం చేస్తున్నావు
కూచున్నా అవునా ఆ ఇప్పుడు నుంచి పోతున్నావు
నా తీరు వన్ మంత్ అవుతుంది
టైమింగ్
ఫైవ్ టు సిక్స్
ఉహు ఎన్ని మంత్ చేయాలి
త్రీ మంత్స్
ఓ హాలిడేస్ కి ఫుల్ డియోస్
మావు
ఇంకా చెప్ ప్పండి ఎవరెవరు పోతున్నారు నువ్వు కరువు నీ ఫ్రెండ్ కూడా
నా ఫ్రెండ్ వది చల్లి కూడా
ఆ అవునా ఇన్
ఆహ ఆ
కాలేజీకి పోతున్నా
పోతున్నా నువ్వెప్పుడు వస్తావ్
కాలేజ్కి
కాలేజ్ లో ఏం లేదు మా సగం లెక్చరర్స్ రావడం లేదు ఫుల్ టైం పాస్ హలో ఆ సగం లెక్చరర్స్ రావడం లేదు ఫుల్ టైమ్ పాస్
అవు
ఇంగ్లీష్
అందరూ పొతున్నావు
ఏ ఏమి చెప్పినా
ఫ్రెండ్స్ అందరు పోతున్నావుస్
ఫ్రెండ్స్ లో మ్మీ మీ ఫస్ట్ నుంచి ఉన్నాయిద్దరు, ఫ్రెండ్ స్టార్ట్లేద్దు.
ఎందుకు ప్చ్
ఒక్క ఫ్రెండ్ ఏమో, హై ఆమ్ మ్మ్ సిటీకి వెళ్ళింది. ఇంకో ఫ్రెండ్ ఏమో హాలిడేస్ ఎక్ ఎక్కువయినాయి, అని రావడన్ చి ఇంట్రెస్ట్ లేదు. అంట
ఆహా ఆ
ఆహ ప్చ్ ఆ ఇంట్రెస్ట్ లేని, ఫ్రెం రేపోస్ కదిన్
ఉహూ
తిన్నాను. నువ్వు
ప్చ్ తిన్నా
ఏం చేస్తున్నారు. మీ ఇంట్లో వాళ్ళందరూ ఇంకో టెన్ ఫిఫ్టీన్ కి వేళ్ళా ఇంకో టెన్, ఫిఫ్టీన్, డేస్ నడుస్తే
తర్వాత
హాలిడే
ఓ షెట్ ఎగ్జామ్ ఎప్పుడ్నుంచి.
సం ఏప్రిల్ లో ఉంటాది.
టువీక్, కాస్ట్ వీక్
ఆ ఉండేది. ఇక్ ఏప్రిల్ ఫిఫ్టీన్, సెవెంటీన్ అలా
మరి రా నాఇ మా ఇంటికి
ఎగ్జామ్స్ తర్వాత వస్తా
ఆహా ఎగ్జామ్ ముందు ఎగ్జామ్ ముందు ఒక్కసారి, ఎగ్జామ్ తర్వా త ఒక్కసారి
ఆ తర్వాత ఊరికి వెళ్లేముంది. ఒక్ సారి ఒ ఆ ఇన్ ఊరికెళ్ళె ముందు, ఇంకొకొసారి
హ్మ్మ్ మ్మ్
అస్ స్తంపో
ఆ రోజూ, రోజు ఒ రోజ్రా, డైలీ రాస్ స్చ్
వస్తా వస్త ఉంటది
ఊ ఉం
మీ తెల్గు చాలా బాగుంది
నాపెళ్లి
నీ తెలుగు
ఆహా థ్యాంక్ యూ ధన్యవాదములు
ఆ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
అటు ఇటు తిరుగుతున్నావా
అవును ఎందుకు
నీ పట్టీలో సౌండ్ వస్తుంది
ఓ షెట్
ఆ
అచ్చుట
కూర్చో కూర్చొ
ఎగ్జామ్ లో చూడు నా మార్క్స్ ఎక్కువ
ఆ అందరు
ఏం చేస్తున్నారు కాలేజ్ పోయి ఆ
బట్నిజాలజీ ఇద్దరు లెక్చరర్స్ అదే చెప్తున్నారు తన కాలేజ్ కి రాకపోయినా ఫుల్ మార్క్స్ వస్తున్నాయి తనకి మీరు వేస్ట్ అని
ఆ అవును ఛీ వేస్ట్ ఒక్క రోజు కూడా కాలేజ్ పోలే చూడు
టాపర్ టాపర్
థ్యాంక్ యూ
పార్టీ - డబ్బులు పంపు డబ్బులు పంపు మేము పార్టీ చేసుకుంటాం
నా దగ్గర ఏం తీయాలి నాకు ఫైవ్ హండ్రెడ్
నువ్వు ఇవ్వాలి
లేవు నా దగ్గర టూ అ
ఎ పార్టీ
హ
ఫై అ
హండ్రెడ్ లేపోతే ఎట్లున్నావ్
నో మీరే నాకు పానీపూరి పార్టీ పెండింగ్ లో ఉంచారు
ఎప్పుడు
ఆ.. భవాని నువ్వు తిన్లే
అయ్యో నువ్ నువ్ ఇక్కడ వస్తే
ఆ
నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు ఇస్తాం
ఆ హ నాక్ నన్ను వదిలి అందరూ పార్టీ చేసు నా చేసుకున్నావు
నువ్వు ఇక్కడకి వస్తే మనం అన్ అన్నం చేసుకున్నాం
ఆ నా దగ్గర రా వచ్చి పార్టీ ఈ
ఆ మీ ఇంటికి వచ్చి మీకి పార్టీ ఇవ్వాళ మీ ఇంటికి కొస్తే మీరు పార్టీ ఇవ్వాలి ఇక
ఇస్తారా
వస్తాం ఎగ్జామ్స్ తర్వాత
ఉహూ
ఇంకా చెప్పు
తిన్
ఏంటి
డైలీ కాలేజ్ కి వెళ్తున్నాం
వెళ్తున్నా
మ్మ్
నువ్ రికార్డ్ స్ రాయడం స్టార్ట్ చేసినావా
అసైన్మెంట్ కూడా రాయలే
అసైన్మెంట్ లైట్ బట్ రికార్డ్ అయితే కొంచెం ఎక్కువ ఉంది సార్ రాస్తే రాయడం
అందరు రాస్తున్నార
ఎవరు స్టార్ట్ చేయలేదు
హ్మ్
నువ్వు అంటే ఎవన్నా సేట్ చేసుకుంటావు కదా అని చెప్తున్నా ముందు
ఉహు
నేను మా అక్క తోటి రాపిస్తున్నా
మరి నేను
రాసిస్తా అంటే రాసేయ్ రాయామను
ఆ ఇంకా పని లేదు చెప్తారు
ఒకటి నువ్వు రాయి ఇంకొకటి మీ హస్బెండ్ ని రాయమను కెమిస్ట్రీ సబ్జెక్ట్ సార్ లైట్
ఉహు
ఆ ఒకటిగా ఒకటెం హండ్రెడ్ పేజెస్ ఉంది. ఇంకొకటి సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్ పేజెస్ అంతే
ఆ అమ్మమ్మమ్మ
హా అందుకే ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే కొంచెం స్లో స్లోగా రాస్తే అయిపోతది.
ఊహు రేపు కాలేజ్ వెళ్తావా
వెళ్లాలి. ఇంట్లో ఉండి ఏం చేయాలి బోర్ కొడుతుంది.
సాప్రే
మా
చాక్లేెట్ ఎందుకిచ్చింది ఆ మ్యామ్
సిలబస్ అయిపోయిందని ఇచ్చింది.
స్వ స స స
హా కన్ చూసం నా ఇద్దరు ఫ్రెండ్స్ రాకపోతే వాళ్ళ కోసం ఇయ్య అంటే ఇవ్వలేదు.
ఊహు
ఉ
ఎవరు ఎవరు అబ్సెంట్. వాళ్ళది మ్యామ్ తింటారు.
మన ఇద్దరు ఫ్రెండ్స్
మీ
మాక్ తెలుగులో ఇద్దరు ఫ్రెండ్స్
ఊ
ఆ
ఎగ్జామ్ ఫీజు ఎప్పుడు కట్ట
నేను ఎగ్జామ్ ఫీజు కట్ కట్టేసిన ఇంకా మన ఫ్రెండ్స్ ఎవరు కట్టలేదు.
అరే నాది కూడా కట్టేయవే.
నీది మన ముస్లిం ఫ్రెండ్ కి ఫోన్పే చేసెయ్ ఆమ్ క్యాష్ తీసుకొని వచ్చి కట్టేస్తది.
నీ ఫామ్ నా దగ్గరనే ఉంది.
ఏం చేసుకుంటావు నువ్వు కాలేజ్ రావాలని తెలుసు కదా ఎందుకు తీసుకెళ్ళినావ్ ఫామ్
యష్ కు తీ ఊ ఆమెకు తీసుకోమని అన్నా ఆమె మర్చిపోయింది నేను కూడా మర్చిపోయినా
ఎవరైనా వస్తే వాళ్ళతోటి పంపించూ
ఆ సరే పంపిస్తా.
ఒక ఫోటో కూడా తీసుకొని పెట్టు ఒకవేళ వాళ్ళ ఎక్కడైనా పోగొడితే ఫోటోతో జిరాక్స్ లాగ ఏమైనా ట్రై చేయొచ్చు.
ఊహు ఆ ఫామ్ ఫోటో పంపితే
అట్లా ఒక్కసారి అడిగి చూడు మన ఫ్రెండ్స్ ని
ఆ
ఒక్కవేళ పాజిబుల్ అయితది అంటే ఫోటో
ఎంత ఎంత ఎగ్జామినేషన్ ఫీజు
టువల్ ఫిఫ్టీన్
విరు ఫిఫ్టీన్
ఆ నువ్వు బస్ లో రావట్లేదు కదా
మ్మ్
సో నీకు బస్సు ఫీజు ఎమ్ లేదు ఓన్లీ ఎగ్జామ్ ఫీజ్ టువల్ ఫిఫ్టీన్
బాసుకిిన్న
ఎ ఆ ఆము ఇంకా చెప్పు హలో హలో హలో బాయ్